హలో
హలో
ఆవో పెద్దమ్మా ఇదొ బాయెన పెద్దన్న
సిగ్నల్ సిగ్నల్
హలో
ఏం చేత్తనా బా
హలో
ఆ ఏం చెత్తాల్ రా
పెద్దమ్మా ఏం లేదు పెద్దమ్మా ఏం చేత్తనవ్.
ఏం లేదంవ ఇగో ఇట్లా ఒరిగిన.
ఒరినావా తిన్నవా.
తిన్న.
ఏం వండు
నేను ఇవర్రా మోకానతే నువ్వు, సబడలిర
మేం మనుకున్నం.
పండ్ కున్నారా, అత్తమ గిట్ల అందరొచ్చి ఆడ గుసున్
రు అదే ఇప్పుడు గుసున్నరు కదా మాధవ కి ఇట్లున్నట్టు. లేచినా లేచినా ఇప్పుడే లేచిన.
మాధవ మాధవ అక్క వచ్చిందా
అటు ముందుకున్నది ఇంటి ముందు మాటకి తినబడతాంది
ఆడ ఉన్నప్పుడు మాదవ అక్క కాదు గా పాలసమ్మక్క వచ్చింది ఇక గొల్లా వచ్చింది నేను కూ కూసున్నక మేము కూర్చున్నాక మళ్ళా మీ అత్తచ్చి కూసున్నది
ఆహా అదేఏ ఇంకా వినవడత దాలి
ప పి. ఆహా అయితే అంతలోనే ఆ హా హా
రాలేచ్చి బా అమ్మ కడ దెబ్బ నొప్పిలు లేస్తదాట పోయినావా
గదే అడిగితే పోయి పోతాన అన్నదా చికుడికాయ
అదే ఇంకో పోతా అంటాంది ఫోన్ ఏమన్నది ఫోన్ చేసినా పోతా అంటాంది పోతా అన్నది పోక నువ్వు రానిమ్మ నేను తీసుకొని పోతాను రా నడిపోక ఇంత దూరం నుంచి వాళ్ళకి అంత దూరం ఏం నడతంది చెప్పు
ఆ గదే అంటాది కూడా నిము నడు నిన్న నిన్న ఊక నన్ను రా అంటాది అని ఆ అంటంది
అయితే నేను నడవనంటే ఆటో హి హి లేదు
వేరు పలాటా దించి వాట్కనే వత్తాడట మళ్ళా తీసుకురాడట దించి బయటికినే వస్తాడట
దీటి మధ్యనేత్రంట వెయ్యి రూపాయ అని ఇంకో వెయ్యి రూపాయల అంట పొద్దున లేవకనే పోదావ అని చెప్పి పో అని చెప్పిపోదుా అన్నట
ఆ
జో కంట జోవ ఏతాను
ఆ నేను మా అల్లుండి అడిగినవవా లేదమ్మ అవ్వ అంటే అవి బియ్యం జరిగుతట కదా
ఆ బియ్యం జరిగింది ఇటు వెనక బియ్యం జరుగుతుంది ఈది చిన్నా నిద్ర ద పక్కం పడువా న్న పండుగ కాని ఆ పక్క పండు పండు ఆ పండుగ ఉన్నది నాకు అట్ ననే నిద్దరు అంటుకున్నది
ఎకాలం రజదు కై ఏటనే ఉంటది ఇంకేం చేస్తా. తిన్నవా తిన్నవా అవా
తిన్న పెద్దామా తిన్న
ఎంకురా
కూర ఆ అనేధి కాకర్ గడ అనమట
కాగే కార్లపల్లెలు ఫోన్ చేసిలా.
చేసిలు పెద్దమ్మ
కాకర్లపల్లివళ్లు ఫోన్ చేసి లా.
చేసర్లు చేసేరైలు శుక్రవారం అంట కదా దినాలు.
ఆ గదే శుక్రవారం
ఆ శుక్రవారంఆట పోతల మరి
పోలాగాదడహగా తాప్పదుగా
ఆ ఆరోజు శ్రీరామానవమి అయితుాది కదు
ఏ బండ్లకు అందుతాం ఇ పొద్దుగాలా దీపం ముట్టించిి స్నానం చేసి ఇగా పోతాం సాయంత్రం మళ్ళాచ్చి స్నానం చేసి బండ్లకు ఇంకా అయలు పక్క పరుకాయలు కొడత్తం ఏ పొద్దుందక దేవునికాడి అయితే పో
కదే నడిపక్క పోనా అంటే మరి ఇటు ఇటు ఉన్నాది కదా అక్క అంటే మోనా
అ దేవున్కాడికియితే బోవుడు ఉండదు ఇక పొద్దుందనుక
ఆ పొద్దున్నకున్న కానీ స్నానం చేసి ఇంట్లో దీపంపేటద పెదమ్.
కొద్గాల పెట్టాంమా బిడ్డ పెడతాం.
పొద్దున్న పేటీనంకె పోతారా.
ఆా
యినాక పోయి మళ్ళాచ్చి స్నానం చేసి!
ఇ దేవుడు తిరుగుతాడు కదా ఊరు తిరుగుతాడు కదా.
అదే అదే ఆ
ఏర్లులోదొరికేయళ కొడుత ఇట అ బాగానే పో కొొత్తం వారం పొద్దుగాలు పెడతేావు పది గంటల వర పదకొండు గంటలు. లారవర్ ఆ
గదే గదే పెర పోతార అవు ఒక కదనీవే పోతావా.
ఎదువా బ్రాడు ఆ పోనీ ఎల్లుండి వత్తడ రాడు గైనదేన రోజు హు హు
హుమ్ అదే మరి ఆ అ కదా రోజు నిన్ను రానేకి పొమ్మంటడా అద్దంటడ అని నేను డౌట్ పడతా
నేను బోత పోత గాని ఆడ పోయి తినుడు గినుడు ఉండదు ఏం ఉండదు
ఏ పోయినామా వచ్చినమా
హుమ్ గంతే శివరాత్రి అప్పుడు ము
పోతదట్న అక్క పోతాదట్నా ఆ సేమ్ ఉత్తకప్పుడేమో శివరాత్రి అయింది
ఏ గ ఆ తయారయితాంది రా
మేమైతే వాల పాపన్ మనవరాలికి తింటన్ అంటే తింటన్ ఎవరో
బావా
ఆ
బాజార్ మీనా తిరిగేటోళు తింటలేరని ఎప్పుడు నమ్మకోవదు బిడ్డో
ఇప్పు గట్ల అంటన్న వెంది పెద్దమ్మ గంత మాట అన్నావ్ ఏంది మా బావని
అబ్బో గంత పెద్ద మాట ఆ వాళ అత్త దగ్గరికే రొండు సార్లు పోయోతివి కద వా
అయ్ పోవద ఇగా అత్తగద
నేను అద్దన్ టనా బిడ్డ
అనరా మల్లా
అంటారు గాని ఆయన అతికొత్తే మంచిగుండు కదా ఆడికి పోతలేదా ఏం లేదు
ఆ పోతే చూసుకోకపోదురుగానీ ఈ పల్లెటూళ్లో ఉండేటోల్లు సిటీలో పోయి ఉండాలంటుండ లేరు పెద్దమ్మ
పోతే బోది లేరా అటిక్ పోతేమీ ఊర్కే ర
ఆ
ఆ దోశ ఎత్తు పెకొని ఒక ఆడ కుసుంటది తపోతవ ఇల్లి వాళ్ళింటి పోయి కూసుంటది
హుమ్
తాగా రాదు పిలా ఆగ రాదు అదన్
అ ఆహా
ద దిబ్బ దిబ్బ పడుతాందట పడితే దబ్బలు తాకుతాని ము ఎంత కోరుకుంటుందట తాగం ఆగం జతాందకా ఎంత
మా కరలేసా ఫోన్ అసినా
నీ కోడలకి ఇలా పొద్దుగాల చేసిండు మీకు
చేసిండ
స త్త లే రాత బడికి పోయిందట బడికి పోయినలాటా ఆ పోయిలాట చె చెస్తాన్నావు తత్తయ్య ఏం చెస్తాన్నావు నాన్న ఏం చెస్తాన్నావు అమ్ము తిన్నావా అంటాడు
వెళ త నోడా అదే
ఆమ్ తిన్నవా అ చెత్తానుంకూర అంకూర అంటాండు
అయ్యో తాత సాయతంగా అలాగద బాగా వాళ్ళకు
ఆ
తాత కావాలి ఎక్కువ
తాతని కావాలవ్వ
అది క్యాష్ ఎవళ్ళూ దగ్గర ఉన్నది పంచేసి లలు పైసలు ఉంటా
నా దగ్గర లేకున్న నిం బేడ అంత కాదుర మరి
అదంతా వొత్తి మాట తాతా వట్టింట తాతా దా దగాలా కంూరుకుాడుూరు
ఆ ఆ గది గట్లయితున్నది.
ఆ అద రా దుకాన్లకీ పోదాం అంటే కుడడు.
ఆ తాత దుకాన్లోకి ఉరుకుతాడు నేను బోను గదే తేడా
ఆ
అది అంటాంది. ఒకనాడు ఆ భూపాల్ పేల్కాడ కొనియన్నది. ఏ గ అన్పూర్ కాస్ కడాగోని త పారదరాన్న ఆడికి వచ్చినంక కొనివ నా ఈడగనిత్త నన్నవ్ గదంటే ఎమల్ కాడకొనిత్తాప అన్న
ఆ
నిన్నెందుకు అడుగుతేనే నేను వేస్ట్గా త ఇడగనిస్తా నన్నవ్ ఆడగోని తన్నావ్ ముల్గా ముల్గా ఆంటన్వా ఉ తాతాన్న రాకపో పాయె నువ్వు ఎందుకు కొన్నియ్యవ్ అచ్చినవేయాంటాంది.
చిన్నాయ
ఇది ఇద్దరు
ఇద్దరండరా
ఇద్దరు అంటే ఇగ అప్పటిదప్పుడు మళ్ళా యాభై రూపాయలు అది పెట్టి కొనిత్తే ఈ యాభై రూపాయలయినా తాత అయితే బొచ్చడు కొనిచ్చు.
జోయితల్
అంటాండ్రి చెరో మాజా బాటిల్ కొని కున్నరు
ఆ
అ అ అ ఏం చేయాలది యాభై రూపాయలు బొక్కయినాయి. నాక్ మాటచ్చంది.
అంతే కదా మరి
ఆ ఏం చేయాలి ఇంకా ఏం అన్న కొనియ్యవ ఇవ్వ కోనిత్తవా అంటంది.
మీరు ఎక్కడున్నారు ఇంట్లన్నారా బయట ఉన్నారా
ఇంట్లోనే ఉన్నావా
ఇంట్లనే ఉన్నారా
ఆ నువ్వేడు ఉన్నావ్
అదే నేను పొయకేళ్ళు ఉన్నా మరి బయట కనబడతలేరు. అని
ఆహా ఇంట్లనే ఉన్ వాసాక్క కూడ ఇన్నే కూర్స్తున్నది. సరే మరి ఉంటానవా ఇవరి దాకా వాసక్కతోటి మాట్లాడినవ్ ఇవ్వరదాకా
న మళ్ళా మీ మళ్ళా మాట్లాడదాం మళ్ళా కొంచం అయినాక
ఆ ఆ
స సరే పెద్దమ్మ
ఆ ఉండు తల్లీ